హలో హలో
ఇ దయి గ
స్తన్నా
ఇప్పుడే చేసినా ఎ తన చేసినాప్పు
చ ఇప్పుడే లేసిన
అవుద ఇలా రత త వా
ఆ పోదం
అందుకే ఫోన్ చేసినా ఒక దాన్ని పో పో తాజాల
మంగడుకున్నా
లే లే
తానేష
అందిష
నంగ్ మంగ సా
తనేల అ పో అది తీసుకొని అ మన జలో వచ్చ కా చె టతు
ఆ అట్నేవా
మళ్ళ వచ్చి ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ మళ్ళ వస్తే మళ్ళా మంాలతో మళ్ళీ అంత బాటలు మ ఉంటంది ఆడర్ పెడదాను పోతా ఇప్పుడు
ఇప్పుడు పోనీ ఇక మందు భర్తలు వేసినాకనే పోత ఇక
అ
మందు వత లేసినాకనే పోతా
అే మ బయ త పోయి ఇ మూడు ర రటత ఈ కోదులు ఈ కోదులు కూఊలి పోన ఒక్కటే కోదులు ఉమ్ ఆ పర్మిషన్ ఉంటదో పోతుదో పో
ఆ అక్క లేదా
కలి ఒక్కటె కోతులు అత్తనాయ్
సాయం కుక్కన్ తీసుకుపో పోయినవ్
అ అన్న నడు కుక్క వాడు ఉంటె అత్తది
తీసుకునే మరి ఒకసారి ఇంకేద్ధితే ఇంకోసారి భయం కి రావు
అది రాదు అది మనతోనే ఏడోస్తది. వాడుంటే వాడు మనతోనే ఉంటే అత్తది అది
ఉమ్ వాళ్లను ఒకసారి తీసుకురామనవ్ ఏముంది అట్ల తీసుకొపో అంటే ఐపోయే
ఆ
అది బండి ఎమ్మట ఉరుక్కతది.
అదే అదే ఎల్లడం వీల్ ఉందా మరి అ మందాగలనా ఆడ్
ఏంలే మందుల్ వచ్ శంకర్ అంత ఏం లేనీ మందు కూడా వెళ్ళ పయి బత్తలు పట్టుకుని రావాలిగా
ఉండేనా ఆ నాకు గుడ ఏం పన్లేదిగా ఈ వంద రోజుల పని పెట్టిలట మరి పెట్టుకుందామ మనం
పెట్టుకుందామని చుత్తన్న కని నేను హైదరాబాద్ పోవాలి రా
నేను గుడ అదే చూతాన రేపు పోవాలని చుతనా అని హైదరాబాద్ కి పెట్టుకుంటే ఏమోత్తంది అని చూతన మళ్ళా
ఉమ్ నాక్ ఏళ్ళిన్ నుంచి ట్రైనింగ్ ఉంది పోవాలటె
ఆహా మరి వంపరా రేపు
ఉమ్ పో
ఇడ్లీ నో
అ
ఎటుర నువ్
రేప్ గోల్కొండ పోదాం
చిన్న గోల్కొండ పోదాం అంటవా
ఓ
ఉమ్ ఇంకే అయనా ఇలా బబ్బు గాడు అత్తనాడట వాన్ని తీసుకొతే అయిపోతది ఇక
ఆ తీసుకోతా మర్షిపోయిన హ్యాపీ బడ్డే
ఆ థాంక్యూ యూ రా
ఉమ్
ఓ రాత్రి నుంచే ఒకడే ఫోన్లు
రా
ఉమ్ కిరణ్ చేసిండు ఒకసారి మధు వస్తే వాళ్ళు చేసిళ్లు మా అమ్మోళ్ళు చేసిళ్ళు
ఓ ఇప్పుడు నైట్ నైట్ మర్చిపోయన నేను
అదే అదే కిరణ్ కూడా అత్త అన్నడు హైదరాబాద్ కి
ఎప్పుడు రేప్ ఒత్తరంటన
అరే ఒత్తానాడు
ఊమ్
అలా బాబ్ గారు ఇటు వత్తే ఇక అందరం కలిసి ఇట్ల పోదాం రా ఒకసారి అని చెప్పినా
మ శీనుగాడు ఒత్తతవున్నాడుగా
ఆ వాళ్ళు ఒత్తతన్నారు, ఈళ్లు వత్తతున్నారు.
ఆ సీత నువ్వు నేను పాండుగాడు పోదాం అన్నా
అయితే సాయిగాడు ఇట్లా వస్తనరు వాళ్ళు కూడా ఈ ఒక పది పది రోజులు ఆగి వత్తరు అట్టనే చూసుకుంటరు అటు వచ్చి
ఊమ్మ్ ఇక ఊర్లో ఉండి ఏం చేత్తరు ఏమి చేయలేరు.
తిరుగుడుతాప్ ఏమి ఉండద ఈడ ఇబుడు వాళ్లే ఆక్ కానీ నిన్న నిన్న అళ్ళక
అ
గిర్తల నాగి నేను దునుతనే మల్ అలా డా ఆడ ఇక్కడే ఉంటడు ఇంకేడికి పోడు అంత వాడొక్కడే చూసుకోవాల్సొత్తది ఆళ్ల డాడ్ ఒక్కడే వాడొత్తే
నానా ఏదో ఒకటిఇగా
ఏదో పను చేసుకుంటే పైసలు వత్తాయి
ఉమ్ వాని ఖర్చ్ ఏం ఉండదు ఇక
ఆ
ఏముంది కడుక్కోకపోయావా మరి మొహం
కార్యాలయ కార్యే కొసేపాగి ఆడుదాం కొద్దిగ వాకింగ్ కొద్దిగ వాకింగ్ చేత్తనా
ఉహు నిమ్మ తో మొఖం కడుక్కోనీయం రేపు మందుబాటల్లు తీసుకురావాలి.
ఒకగుణ ను్వు ముందుగాల పోతే నాకు ఒక రెండు బాత్తాలు ఎక్స్ట్రా తీసుకోరాదు
ఉ సరే ఐతే తీసుకొని పెడతా ఏముంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దొరకలే అనుకో కత అయ్యో
మాలా అదే నువ్వు పైజర్ కొడతాను ఒకళ ముందుగ పోతే తీసుకో లేద నే ఒకళ ముందు పోయిన నేను తీసుకుంటా
హుం సరే కాదు గడిమెంతుని ఎంత పడ్డది నీకు
కరెక్ట్ గా ఉంది
గడ్డి మందు ఏం చేసుకున్నావ్ మొన్న కొట్టినావ్ గదా
మొన్న వెట్టావు మొన్న వాళ్ళ డబ్బాలు తీసుకున్న చిన్న చిన్నయి
అది గుడ తీసుకోవాలి
ఇ మ ఎ ఎక్కడే తీసుకో మనకే సంవత్సరం రాల బేగ్రూ పాకం మధుర్ అవ్దా పక్క ఉండి దాన్లోనే తీసుకో మంచి గున్నాయ్ మంచి తక్కువ రేటుకే మంచి మంచి గిత్త అన్నది మందు కూడా మై లీవ్ తెలిసినోళ్లే ఆ మావోల్లే
ఇగ నే ఎప్పుడు లీటర్ వైజ్ ట మానల బాగుంటడు చూసినవా
లా
ఈ హోమ్ సైడ్ మా
ఆ
వాళ్ళ బావ మంచిగా వాళ్ళ బావ దాంట్లో అన్ని తీసుకుంటారు వాళ్ళ బావకి ఇగ కొంచెం తెలుసుగా ఫెర్టిలైజర్స్ షాప్ ఉంది కదా వాళ్ళకి ఇగా దాంట్లో చూసుకుంటూ కుసున్ ఇ
తక్కువ రేట్ ఉందా
రేట్ చెప్తడు
తక్కువ్ రేట్ ఆ మరి నాకో మాట చెప్తే మొన్న నాకో మాట్ తినేవి ఆల్గే విధంగా
నీకు తెల్వదా మాదన్న
అరే షాప్ ఉంది గాని అడ తెల్వదు అన్న మినీ తెల్ తెలిసినోళ్లని తెల్వదు మీకు తెల్సినోళ్లని అని చెప్తుంటే కొంచెం కొంటాను
హుమ్ అదేని ఎప్పుడు నే అల్లకే పోతిగా మా అన్నయ్ చెప్పిండంట ఇగ అరే మా బావ షాప్ ఉంది అని చెప్పిండు
హుమ్
కెల్తుమనింత
ఈసార్ పోయినప్పుడు ఇగ ఆలకే పోవాలి అయితే కొద్దిగా తక్కువ రేట్ అయితది
హుమ్ ఏమన్ననా కొత్త కొత్త వచ్చినా కాగానీ చెప్తారు
ఆ ఈ చార్జింగ్ పంప్ కూడా కరాబ్ అయింది నోడివి కొంకరావాలియాల చాదింగ్ అంబు మదా రంగాల్లో ఆది ఒంకొచ్చిన ఈతకి పోవ ఆ
నాక
ఈ మాత పొలం ల బాయ్ లేకి పోదాం
వాడు ఒత్తాాడు ఏ ట్రైన్ క్ ఒత్తానడు
వాడు ట్రైన్ ఒత్తడో బస్ కొత్తడో
బబ్లూ గాడు ఒత్తన్నాడుట ఏ ట్రైన్కి వస్తున్నాడు
అద అదే ఏ ట్రైన్ వాడు స్ట్రెయిట్ ర ట్రైన్ బస్ా జతా కొయి జత ప పలో ఒత్తను ఎప్తలె
ఆ
మళ్ళా కిరణడు గాడు పోయి అటునుంచి ఇటుఒచ్చే బదులు ఉట్టినె య్ ఇటచ్చే వరకు చానా టైమ్ పడు ఆ అదేదో ఇక్కడ నించే టైమ్ అవుతుంది కాని
మనల్లకి చెప్పు మరి మనం అప్పుడు అప్పటికి మందు భతుల కాడ ఇక్కడ ఏమ ఉంటే మరి మరి ఫోన్ చేయగల
అదే అదే చెప్తా
మళ్ళా పోలకుండా పోతాం
మ్ వాలను ఆడ పొలంకాడ పోతే మా ఒకటి డ్యామ్ కూడా రెండు డ్యామ్ ఉన్నది చూడు పొలం పక్కకి అది వెట్టి ఒక్కసారి సట్
ఎక్కడ కు పోతన్నావ్
ఇప్పుడు బావి పక్కపొంట డమ్ ఉంటది దానికి అది కాకుండా ఇంకా దాని ముందు ఇంకకో ఉంటది అది పెడితే ఇక్కడ పోతుంది
ఆహో తెస్తారైతే ఎక్కడ పై మాడ్లాన ప పైమాల్లా వత్తుదా
కొంచెం మళ్ళాడ పెట్టపోతుర్రు
హలో
మళ్ళ కొది ఐతే కరెంటు పోతది
ఆ మళ్ళ అదొ ప్రాబ్లం
పోయిందంటే ఇబ్బందైతది
అదే ఇప్పుడు పోదాం అనుకుంటాను ఇగ అ టే బాయికాడ పోయి ఒకసారి
నేం గూడా అదే పోదా అనే లేషినా మరే నువ్ ట్టొత్త నని ఫోన్
అదే యమ్మడాని య మందు బత్తులుగాడ పంపిచ్చి నే అటొ త్ బాయగకి
నాకు రెండు భార్తాలు ఎ సుకున్న లేసి మొఖం కడుకొని స్నానం చేసి బయటకి వెళ్దాం ఆన్లైన్ బుకింగ్ ఆగో
అదే నారోజన్నని ఒకసారి చెప్తే అయిపోతది
మరి హడవి దందారా మరోకరు బైటకుతే
ఆ పోయి ఎంత
బా మరిపోం ఇప్పుడే పో తీస్ ముద్ద
ఆ చేస వత్తగా రెండు భర్తలు మనవుతా వస్తా ఇగ
ఆ ఎంత పడతాయో ఆన్లైన్లో
ఆ
ఆన్లైన్ లో ఒక బ
అనాన్ది ద పడ్తది
రెం ఒకరు ఆన్లైన్ కాకపోతే
య ల ఆన్లై లేతా క మనకు
అవు హా మనం ఆఫ్లైన్ లో తీసుకుంటే ఎంత పడతాం ఎంత పడ్ త ఆఫ్ లైన్ లో అయితే
ఆఫ్లైన్ కెల్తే ట్వెల్వ్ అవుతది అంతే ఇగ రెండు వందల ఎనభై ఏమ్ మూడు వందలు అంతే
హు హూ పర్లా మరి ఉండాన్ రా
నువ్ వస్తలేవా
ఆ
హూ స